హలో హలో
హలో ఆ బ్రో
ఆ చెప్పు బ్రో
విన్నావా
లేదు బ్రో ఇప్పుడే చేసుకుంటన్నాం రైసు ఏమంటే అంటే మా రుమోళ్ళు అంతా జిమ్ము పోతారు హలో
ఆ ఆ ఏం అట్లా అంటి
మా రూమోళ్లంతా కి పోతారు
జిమ్ము కు పోతారా
ఆ ఏడు గంటలకు అట్లా దిగి ఎనిమిదిన్నరకు అట్ట వస్తారా లేట్ అయితే చేసుకొని తిని
అవునులే
మ్మ్ నువ్వు తిన్నావా
నేను తింటి మాకి చికెన్ రైస్ చేసిండ్రి చికన్ రైస్
మీ పీజీలో చికెన్ రైస్ కూడా చేత్తారా
మ్మ్ చేస్తారు మాకు మాకు మా హాస్టల్లో
ఉహు
అది కాదు నీకు ఒకటి అడగాల అనుకుంటున్నా ముందు అడగ అడుగుదాం అనుకున్నా మర్చిపోయినా మన ఫ్రెండ్స్ అంతా ఎక్కడ పోయినారు ఏ కాలేజీలల్లో చదువుతున్నారు
ఎవరు టెత్ క్లాస్ ఫ్రెండ్స్ ఆ
మ్మ్ ఆకాశ్ ను అభిలాషు
ఆకాశ్ వచ్చి మా కాలేజీలోనే చదువుతాండే
ఉనా
మరి మళ్ళీ ఇప్పుడు ఏమో మళ్ళా ఇప్పుడు ఇంటికి పోయినాడు ఇంటికాడే అన్నాడు రాలా కాలేజీ కి చానా రోజుల నుంచి
మ్మ్ అవునులే మరి అడిగి కనుకున్నావా ఏమో సమస్య
సమస్య ఏదో ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పినాడు
అవునవునులే
దానివల్ల అక్కడే చదువుకుంటా అని చెప్పినాడు డిగ్రీ డిగ్రీ చేస్తా డిగ్రీ చేస్తా అన్నాడు నాతో అయితే డిగ్రీ యో బీటెక్ చేస్తాను అన్నాడు
అవునలే అవునులే
ఆ ఎంసెట్ రాసినాడంట
ఆహా ర్యాంక్ వచ్చిందాంటన మరి
ర్యాంకు వచ్చిందంటా కానీ ఎంతొచ్చిందో తెల్ద్ అన్నాడు మరి ఇదే ఏదో పుట్టపర్తిలో అదేదో కాలేజీలో జాయిన్ అయితా అని చెప్పినాడు
అవునులే దగ్గరలోనే అది అట్లయితే
మ్మ్ దగ్గరే
ఆ మరి అభిలాష్ ఎక్కడ బెంగళూరులో చదువుతాన్నాడని తెలిసింది
వాడు ఫస్ట్ ఇయర్ లో ఫోన్ చేత్తాండే బెంగళూరులోనే అదేదో అమృత కాలేజ్ అంటా
అవునులే అవునులే ఆ బాగుంటాదిలే కాలేజ్ అది
ఆ కాలేజీ లో జాయిన్ అయినాడు ఫస్ట్ ఇయర్ లో చేత్తాండే ఫోను మళ్ళా ఇప్పుడు చేయిలా అవునా
ఆ అవునులే మరి ఎప్పుడన్నా ఆ ఫోన్ చేయలేదా ఆ అభిలాషు
ఎప్పుడన్నా అంటే అదే ఫస్ట్ ఇయర్ లో చేస్తాండా
అవునులే
నీకు చేయలేదా
నాకు చేయలేదు ఎప్పుడో చేసిండే అంతే నాకీ ఒక ఆరు నెలల క్రితం ఏం చేసిండా మళ్ళా ఇంకేం చేయలేదు నేనే చేద్దాం అనుకుంటున్నా రేపు
అంతేలే నువ్వు చేస్తే నాకు చెప్పు నేను మాట్లాడతా
ఆ సరే తప్పుకుండా చేప్తాలే నీకు కూడా నిన్ను కూడా యాడ్ చేస్తా కాల్ లేకి గ్రూప్ కాల్ చేద్దాం
పెద్దోళ్ళు అయిపోయినారులే వాళ్ళు అందుకే ఫోనే చేయరు
ఉం మర్చిపోయింటారులే పని ఉంటాది కదా వాళ్ళకు కూడా
ఉం
అది కాదు నువ్వు ఎప్పుడన్నా ఇటికి పోయిం టివ అరుణాచలానికి
పోయిట్ పోయిట్ ఆడ అబ్లా అభిలాష్ ఇల్లా అభిలాష్ తో కలిసి పోయింటి ఒక రోజు ఫోన్ చేసినాడు ఏరా అంటే ఇట్లా అరుణాచలం పోదాం వస్తావా అన్నాడు
ఆ
సరేలే అని చెప్పేసి ఆ రోజు అనుకోకుండా వెళ్ళపోనాను మేమిద్దరం ఏంటివి నువ్వు పోయింటివా మా కంటే చెన్నైలోనే దగ్గర అంటే దగ్గరేం రాదు రెండు వందందల కిలోమీటర్ల వస్తు
ఉం రెండు వందలు అంటే ఒక ఎన్ని క ఎన్ని గంటల జర్నీ
ఫైవ్ అవర్స్ పడుదు ఆ ఫైవ్ అవర్స్ బస్సులు కదా లేట్ అయితు
ఆ చెన్నైలోనే ఎక్కువ ట్రాఫిక్ దాంతోనే లేట్ అయితుంది కదా
ఉం లేట్ అవుతుంది
ఉం మాముూలు వీక్ డేస్ లో చెన్నై కా ట్రాఫిక్ చ్ కొంచెం బానే ఉంటుంద చూడనికి అంటే ఖాళీగా
ఉం అదే లేదు లేదు రోజు ట్రాఫిక్ ఎప్పుడుూ ట్రాఫిక్ ఉంటది మార్నింగ్ ఈవినింగ్ ట్రాఫిక్ ఫుల్ మధ్యాహ్నం ఏమన్నా తక్కువ ఉండొచ్చు
ఉం మరి ఇప్పుడు అంటే ఆ వీక్ డేస్ లో అండ్ వీకెండ్స్ లో
వీకెండ్స్ లో ఇంగ ఎక్కువ
వీకెండ్స్ లో ఎక్కువ
అంటే వీకెండ్స్లో అందరూ ప్లాన్లు వేసుకుంటరుదా ఆటి పోదాం ఇటీ పోదాం అని
ఆ
ఉం వీకెండ్స్ లో ఇంగా ఎ ఉంటది నార్మల్
మరి బెంగళూరులో బెంగళూరు వీకెండ్స్ లో తక్కువ ఉన్నాయా
ఏమో ఉండచ్చు మేబి
ఉం నే మా ఫ్రెండు ఇప్పుడు ఆడ కంపెనీలు పని చేస్తన్నారులే బెంగళూరులో ఆ ఇట్లా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది వీక్ డేస్ లో అయితే మళ్ళీ వీకెండ్స్ లో అయితే ఏమి ఉండదు అని అడి అని చెప్పా ఎందుకు ఉండదు అట్లా వీ కెండ్స్ ఇంకా ఎక్కువ ఉండాలి కదా ఇట్లా తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా అంటే ఆ ఏమో అట్లే అట్లే ఉండదు ఈ ఎంప్లాయీస్ అంతా రెస్ట్ తీసుకుంటుంటారు తినేసి ఇంట్లోనే చేసుకు కొని తిని పండుకుందాం అట్లా అట్లాంటారు అందుకు ట్రాఫిక్ ఏమి ఉండదు అంటాడు
ఆడ బెంగళూరులో ఇంగ అందరూ ఈ నార్మల్ డేస్ లోనే జాబ్ పోతారు కదా
అవును
ఇలా వీక్డేస్ లో ఒకటే ఖాళీ ఉంటారు అందుకు చేళసగింద హలో
ఐటీ జాబులేం తకువై ఉన్నాయ్ చాన
ఆవున్ లే అ ఏందీ
ఐటీ జాబులు దొరికేది కష్టం అయిపోతాంది అంటున్నా
ఊ కష్టం అయిపోతుంది ఎవరు చూసినా ఇంటి దేవుల కోస్ మే కదా
హూ అంద్ రూ బీటెకే అంద్ రూ బీటెకే అంద్రూ బీటె కే చదువుతున్నారు
హూ ఇంటరైపోతే ఏందన్ టే బీటెక్ ఎవరు చూసినా బీటెక్ అంటారు
హూ అదే హలో
హూ
ఇలా చేయడం వల్లే కదా చానా మంది ఇట్లా స్టూడెంట్స్ ఇట్లా బీటెక్ ఏందో కూడా తెలియకుండా తీసుకుంటారు
ఆ అవునవును
హు నాకైతే నేన్ చదివేటప్డు మామ్మోల్లు బీటెక్, ఇంటర్మీడియట్ అయిపోయిందనంటే మాయమ్మోల్ బీటేక్ చేయ్ చా జాయిన్ కామ్మన్నారా నాకసలు బీటెక్ అంటేనే ఏందో తెలీదు తెల్సునా ఆడేట్లుంటుంది ఏం జరుగుతుంది అది నాకేం తెలీదు కానీ వచ్ చి జాడ్ అంటే బ్లైండ్ గా జాయిన్ అయిపోయిన
నాక్కూడా అంతే అండి నాకు బీటెక్ చదవాలని లేదు నేను ఇది ఏంది బైపీసీ తీసుకునట ఏదన్నా డాక్టర్ జాబ్ కోసం అనుకున్నా మళ్ళా అం ఇక మా ఆమ్ మా నాన్న వేరే వాళ్ళని అడిగినాడు వేరే వాళ్ళు ఇదైతేనే మేలన్ చెప్ ప్పింటే నన్ని దీనికేసినారు
నా చూడు అట్లా బ్లైండ్ గా మన పేరెంట్స్ కూడా నమ్మేస్తారు అనమాట వేరే వాళ్ళు నమ్మి తర్ అదేందో అది
ఆ మనకేదిష్టమో అదైతే మనము చదువుకోన్నాం
ఆ అమ్మ అప్పుడు మనకి మటాలెంట్స్ బయట పెట్టుకోవచ్చు షోకేస్ చేస్కోనేకుండాలి
హూ
ఆ ఈసారి మ మనం ఇట్లా ఎవరన్నా అంటే ఆ చూ మన ఊర్లో చూసంటాం కదా మన బంధువులు గాని ఇట్లా వాళ్ళ కొడుగుల్ని కూతుల్ని ఇట్ల బీటెక్ చదివిచ్చేదప్పుడు ఆమి అసలు ఈ బీటెక్ అంటే ఏందో వాళ్ళక్కూడా మనం చెప్పాల్ల ఇట్లుంటాది ఇట్లుంటాది అని అప్పుడే కరెక్ట్ ఆ కరెక్ట్ డెసిషన్ తీస్కుంటారు
ఉ
ఊ ఈసారి మనం ఆ ఎవరైనా జాయిన్ అయితే అట్లా చెప్దాం మనం కూడా ఇన్ఫామ్ చేద్దాం కొంచెం
మ్మ్ తెలుసుకుంటారు కదా వాళ్ళు
ఆ అప్పు నిర్ణయించుకుంటారన్నమాట బీటెక్ చదవల్ల వద్దా ఎట్లుంటుంది. ఏమి అని ఆ అది కాదు చెన్నైలో బాగా ఇడ్లీ సాంబార్ బా ఫేమస్ అన్నే నిజమేనా
ఇడ్లీ సాంబార్ బాగా ఫేమస్ అన్నే అంటే. ఫేమస్ అంటారు కానీ నిజం చెప్పాలంటే సాంబారే బాగుండదు ఈడ.
ఆహ
చెన్నైలో అయితే ఫుడ్ అయితే బాగుండదు నార్మల్గా.
మ్మ్ ఏనట్లు ఉ ఉప్పు కారం ఉండదా.
ఏమన్నా ఎందుకో అసలు ఎవరికి సెట్ కాదు తినలేము వాళ్ళే వాళ్ళు మాత్రం తినగలరు. చెన్నైఒళ్లు
పూ కారం ఉండదంటావా
ఉప్పు కారమే కాదది ఎందో అది వేరే టేస్ట్
హే హే
మేమైతే మేమదే ఏదో తిందాం అనుకుంటాము అసలు ఏమి తినం కాదు అద్దినల్ల ఇదినల్ల అనటికిపో తే దాన్ని చూస్తానే ఏమి తినబుద్ది కాదు. ఇంచేసుకొనినేదిమేలని మళ్ళా రూమ్కొచ్చేస్తం.
మ్మ్ అంటే స్టవ్ పెట్టుకని అట్లా రైస్ కుక్కర్ లో రైస్ వండుకోని అట్లా చేసుకుంటావా.
అవునవును ఇండక్షను
మ్మ్
ఇంక రైస్ కుక్కర్లో రైస్ ఏదో ఖర్రీది చేసుకొని తింటం
మరి ఇంకేం లేెపో మ మంచి అదే మంచిది కదా
మ్మ్ అదే మంచి అవును
బయట అది ఇప్పుడు మంచి మంచి మంచి రెస్టారెంట్లు ఏమో బానే ఉంటాది ఫుడ్ కానీ ఎక్కువ డబ్బులు కాదు
ఎక్కువ డబ్బులు అది కూడా మనకి కడుపు నిండదు అట్లా రెస్టారెంట్లకి పోయి తిన్నామంటే
మ్మ్
కాస్ట్ ఎక్కువగాని క్వాంటిటీ తక్కువ టేస్ట్ ఏం బానే ఉంటాది.
బిర్యాని బాగుండదా చెన్నైలో
అస్సలు బాగుండదు. మనకల్లా సేమ్ కుష్కా పలావన్నం ఏదో ఈడ బిర్యానీ అదే. అదన్నా కుష్కా పలావన్నం అన్నా మనకల్లా బాగుంటది. ఈడ అది కూడా బాగుండదు. బిర్యాని కూడ
మనకల్లా బిర్యానీ బాగుంటది కానీ
ఎక్కడ
ఏ మదనపల్లి కానీ ఇట్లా అనంతపూర్ కానీ
మ్మ్ బాగుంటాది.
కదిరీలో కూడా బాగుంటది బిర్యానీ కదిరిలో నీకు ఓ హోటల్ చెప్తా ఎప్పుడన్నా బిర్యానీ తినాలంటే ఆటికిపో
మ్మ్ సరే
అన్నపూర్ణ అని ఆహా సారీ అన్నపూర్ణ అంటన ఐశ్వర్య అని
అవును
ఓ హోటల్ ఉమ్ దాంట్లో చపాతీ, పప్పు మూడు ఐయ్యేర్.
సరే సరే బ్రో మళ్ళీ చేస్తాలే. బాయ్